ఆ చెప్ ఏంలేదు స్కూల్ దగ్గర కూర్చున అమ్మోతా ఆ నాన్న పనుంటే పోయిండు
ఆహా ఏం చేస్తునావ్ స్కూల్ కాడ
ఏ ఏం లే లే కూర్చున్న అట్లా వచ్చి అమ్మ ఒక్కతే ఉందని
ఆ ఎవరు
అమ్మ ఒక్కతె ఉంది వంట చేస్తుందని
ఆహా హాస్టల్లో వంట చేయాల
ఆ
ఆహా ఇల్లు మీరు కట్టిస్తున్నార ఇల్లు మీదేన
మాదే ఇందిరమ్మ ఇల్లు
ఇందిరమ్మ ఇల్ల ఆ పడుతున్నాయా మరి పైసలు
వచ్చినయ్ లక్ష వచ్చినయ్ మల్ల ఇప్పుడు స్లాబ్ లెవెల్ కడితే ఇంకో లక్ష వస్తయ్
ఆ
మళ్ళీ స్లాప్ వేసినాక లక్ష నలభై వేలు వస్తాయి ఫైనల్అయినాకా లక్ష అరవై వస్తాయి
ఆహా అన్న ఏం చేస్తుండు
ఏం లేదు లే ఖాళీ ట్రాక్టర్ ఉంటె ట్రాక్టర్కి పోతాడు
ఆహా ట్రాక్టర్ పోతుడ సొంతదేగ ట్రాక్టర్
సొంతమే కొన్నం
ఆహా ఎంత
ఆ నెట్టు దానికి ఆరు లక్షల ముపాయి వేళ్ళు ఈఎంఐ పెట్తోటి ఇగ కొంచెం ఫైనాన్స్ ఎనిమిది ఎనిమిది లక్షలు జస్ట్ ఇంజన్ కి మళ్ళీ ట్రాలీ కొన్నలే ట్రాలీకి లక్ష ఉంటుది
ఆ
అట్టు ఇటు పది లక్షలలకు వస్తది దాని ఖర్చు
ఓ అంతేన
ఆరు నెలకు బైవేళ్ళు కట్టాలి ఈఎంఐ
ఆహో అ మరి ఆ ఇన్నే ఉన్నాగా ఒక త్రిప్కి పోతే ఎంత వస్తుంది
మీ ఊరికి వస్తే నాలుగు వేల నాలుగు వందలు
ఆ ఆహా డిస్టన్స్
ఇరవై కిలోమీటర్లకి రెండు వేల మూడు వందలు వస్తాయి దేరుకొండకి మల్లపల్లికి ముప్పై కిలోమీటర్లు మూడు వేల నూట యాభై
ఆ
ఏవరు సలభా అయితే అంత అపిస్తరా
అన్న పైసలు వస్తే ఇస్తాడా అమ్మకి అన్న కాడనే ఉంచుకుంటాడా
అట్లా ఏం లేదు పదిహేను రోజులకి ఒక బిల్ అనమాట పదిహేను రోజుల పై అసలు ఇక ఆ పదిహేను రోజులలా ఒక వారం రోజులు నడుచందినుకో ఒక ఎరువయివెళ్ళు దాక వస్తయ్
ఆహా అంతేన మీ అన్న కొంచం ఏమంటారు ఇంట్రోవర్ట్
ఆ
ఆ అ ములక్క ఆ ఆ ఎక్కువ మాట్లాడు యిన చూస్తే స్మైల్ ఇస్తాడు పాతాడిగాని
ఆ
ఏం చేస్తావ్ ఏం లేవు ఇగ ఒక స్మైలే స్మైల్ చూసే అర్థం చేసుకోవాలి ఇగ
నేను రోడ్ మీద పోయేటోడిని గెల్లుకుని మాట్లాడత
ఆ నువ్వేమో గీరుక్కొని మాట్లాడతావ ఆ నమస్తే అంటే ఆ నమస్తే అంటాడు ఇగ
అంటె కాల్చి వస్తాదా
ఆ అంతే అంత డిఫరెన్స్ పెద్ద కొడుకు చిన్ చిన్న కొడుకు
అట్లనే ఉండాలి మరి అందరు సైలెంట్గా మోలిగా ఉంటే బాగుండదు
ఆ ఆ అవును అక్కడ సైలెంట్ గా ఉంటే ఒకరు అల్లరి చేయాలి ఒకరు ఇంట్లో కూస్ కొంటె ఒకళ బయట తిరిగి రావాలి ఉ మీ అన్న గడు ఇంట్లో నుంచి బై టికే వెళ్ళాడు అట
ఒళ్ళు
మీ అన్న
ఎందుకు వెళ్ళాడు
ఏ అమ్ములు అంటదిగా పెద్దాన్న అసలు ఇంట్లో నుంచే బయటికే వెళ్ళాడు అని అంటది
ఆ పోతే పన్నెండి దాకా ఇంటికి రాడు
కిందననైతే ఇంట్లోనే ఉన్నాడు అని అన్నది
ఆ
ఉ అమ్ములు వస్తా తంట బియాను ఏడా ఇంకొస్తనే లేదు మొన్న ని కాడికొచ్చింది వచ్చి నా అని చెప్పింది నెక్స్ట్ వస్తలే అన్నది కాగాని ఇక రాలే గుడికేళ్లిి పోయింది
నేను కూడా అదే అడుతున్నా పోతలేవు నల్గొండ పోతా అంటివిగా నువ్వే పోయినావా అని పోతా ఉంటుంది అది రెండు రోజులుండి వస్తుంది మరి
వస్తా అంటుంది గాని ఏడా ఇగా పీర్ల పడుగ స్టార్ట్ అయితది
ఆ
గుడికెళ్ళా నేనైతే రేప్ ఉ ఆ ఒకసారి రెండు సంవత్సరాలు ఉంటుందిమ గుడి పిల్లలాగాని ఒకసారి కూడా పీర్ల పడుగా కాడికే పోలే
ఊర్లోనా పెద్దగా చేస్తారా
బానే చేస్తారు గానీ కొంతమంద్ దేమో చుట్టాలు పిలుచుకొని వండుకొని తిని చేస్తారు కాని మాక్
ఆ గాపండాకు మనము చుట్టాలు పీల్చుకుందెండి
ఆ మా ఏరా ఏమంటకు మాడబిట్డు నిలుస్తారు రా నాయన
ఆ
ఓ ఆ పీర్ల పండగ కూడా పీల్చకుంటారు అప్పలు చేసుకుంటారు గారెలు చేసుకుంటారు ఇగా మనం దసరాకి ఉగాదికి మనం ఎట్లా చేసుకుంటాం పిండి వంటలు అట్లా చేసుకున్ టారు విస్కోటర్ తింటారు తాగుతారు
అయినా మన పండుగనే కాదు అది
అవును కాదు కని అలా అట్లా చేసుకుంటరు ఆ
పండుగ
అవును ఈ కాకపోతే చూడటానికి ఓతారు ఊర్లో అందరూ ఆ ఒక కాడి పోయి ఈ డాన్సులు ఏస్తారు సుట్టూ నిప్పులు వాడతారు ఆ నిప్పుల్ అల్లా సుట్టూ తిర్కుంటా కూసుంటారు ఇగా
ఆ మా ఊరు అసలు అది ఏమిండదు చేరు
ఆ
ఒక మూడు నాలుగు ఇండ్లు ఉంటాయి ముస్లిం ఓలా అంతే
ఆ
అది ఏం చేయరు అసలు ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు చేసారులైట్గా సెలెబ్రేటిస్ చేసి కానీ ఇప్పుడు అసలు మొత్తం బంద్ చేసారు
అంతేనా మా ఊర్లో ఉన్నాయి ఊళ్ళోన్నా చేస్తారు బాగానే
వినాయక చవితిది రా మొత్తం తెలుసురా
ఆ ఎకారు దుర్గామాతను పెడతారు రా అందరు కలిసి ఒక్కటే విగ్రహం పెడతారు ఊరు ఊరు మొ మొత్తం ఆడికె వస్తారు అది బాగుంటది
ఊరు మొత్తం కలిసి ఒకట
ఆ వినాయక్ చవితికి అయితే ఎవరి గల్లీల ఆలే పెటుకుంటరు ఇగా
గోడవలెంగావా దుర్గా మాత దగ్గరమరి లాస్ట్కి
ఫస్ట్ పె ఫస్ట్ రెండు సార్లకి ఏం గొడవలు కాలే
ఆ
మూడో సారికి అయినాయి ఎవరొ ఎవరొ పిల్లవాల గేలికిర్ పొరగాళ్ళు అందరు పోయి
ఆ
ఆ పిల్లవాల్ళ గొడవలైనై పోలీసోళ్ళు వచ్చిరు మాలలు వేసుకున్న వాళ్ళని కూడా కొట్టిరు
ఆ
ఆ కొట్టి తీసుకొని పోయరు మళ్ళా అలా అమ్మోలు పోయి మళ్ళ మాట్లాడుకోని వచ్చిరిగా
ఆ
ఆ ఇగ అంటే ఊర్లా గుడిలో ఒక్కటి పెడతారు ఆ అమ్మమ్మోళ ఇంటికి వ టే గుడి ఉంటదిగా
అవును ఊరు ముందల
ఆ గుడిలో ఒకటి పెడతారు ఊరంతా కలిసి ఒక్కటి పెడతారు ఊరి మధ్యల
అంటే గుళ్ళో పెట్టీలు రెడీస్ వాళ్ళు కొంటోళ్లు వాళ్ళు పెట్టుకుంటారా
ఆ కోంటోలు రెడిస్ పెట్కుంటారంత అలా
ఆ
వాళ్ళే ఓతారు ఎవ్వరు పోరు ఆ గుళ్ళ
ఆ
ఇక మిగతా ఊరందరు కలిసి ఊరి మధ్యలో ఒక్కటి పెడతారు ఇక ఊరు చుట్ట ట్టు లైట్లలే పెడతారు ఇగ
ఆ అ స్టేటస్లు పెడతారు భలేచేస్తారు ఆడ ఇంకా గణపురం ఉంటందిగా ఊరు అవతలా
ఆ ఆ
ఆ అడగుడ ఎట్లా వస్తారు బతుకమ్మకి బతుకమ్మక్కడ మొత్తం బాగుంటరు పిల్లలు ఒత్తారు రెండు మూడు రౌండ్లు వేస్తారు మొత్తం చుట్టూ పెద్దగా బాగుంటారు అంతమంది మా ఊళ్ళో ఉండరు
అంతేనా మీ ఊళ్ళ చేయరురా మీ ఊళ్ళో జాతర చేసేటోలు ఏమైయిల్లు
జాతర ఒకటే ఇక పెద్ద సెలబ్రేట్ చేసేది ఇడ
ఆ ఏం జాతర అమ్మోలు రెండు సార్లు ఎప్పుడు చూడు జాతరకి పోతున్నా అని చెప్పేది
రెండు సార్లు పెంటీలు అంతే ఒకసారి రెండు సార్లు ఈసారి టెంపుల్ కడుతురో ఏమో వంద సంవత్సరాలు అయిదేమో గుడి ఉండి
ఆ
అ అందులోకి వాటర్ పోతున్నాయి మొత్తం కూలిపోతుందని ఈసారి పెద్ద గడ్తూరు గుడి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెద్దగ చేస్తారు ఇగ
అంటే ఏమంటరు జాతర చేస్తారా బొడ్రాయి ఏస్తారా
జాతరనే బొడ్రా ఇంక పెట్టలే ఇడా ఉంది కాని
ఆహా మా ఊర్లో ఎస్తరంట
బొడ్రాయి ఎస్తార ఎప్పుడో అన్నారుగా లాస్ట్ ఇయర్ ఆలోస్ట్ ఇయరో అన్నారుగ ఇంత ముందుకి
ఓ నిను చిన్నగున్నప్పటి నుంచి అంటుర్రు ఊళ్ళ బొడ్రాయి వేస్తాం అని కాని ఏడేస్తుర్రు ఇగ ఈ సంవత్సరం ఎలక్షన్ల సర్పంచ్ గెలిచిన ఆయన ఇ ఇగ నవంబర్ డిసెంబర్ కల్లా వేద్దాం బొడ్రాయి అని అన్నాడంట
ఆ
మొన్న మీటింగ్ లా అంటే ఇగ అందరు వేస్తారు అనుకుంటురు ఇగ
ఆహా మంచిగానే ఉంటాది ఇగా ఖర్చు ఇగా యాభై ఆరవై వేలు ఇంటికి
ఓ యాభై అరవై ఏంట్రా నాయన బట్టలు పెడితే ఇంకా లచ్చలే అమ్మమ్మకి వచిపోతది ఇగా
ఏటలకి తగుడుకే యాభై వేలై ఇగ బటలకి కర్చులన్ని ఇలా యాభై వేలయితై ఆ రెండు ఏటలు కోయాల్
అంత కావాల్సిందే చికెన్ కావాల్సిందే మందు కావాల్సిందే తాగేటోలకి
ఆ
ఇంగ కళ్ళుగా కళ్లే కళ్ళు కావాల్సిందే లేకపోతే తంసపులు స్ప్రైట్లు ఏ అప్ వచ్చిన వాళ్ళు అందరికి చీరాలు పెట్టాలి
ఆ ఆ పుల్లు ఖర్చు ఉంటది ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు ఫస్ట్ ఒకసారి ఎస్తే చాలు
ఫస్ట్ ఒకసారికే రెండు లక్షల ఖర్చు ఇగ రెండు మూడు సార్ల అంటే ద్ యటలకే మందుకే ఖర్చు అవుతది బట్టలు పెట్ టంగా ఇంగ ఇగ బట్టలకే మనం మనం హోల్సేల్ తెచ్చుకున్న మనక్ యాభై వేలైనా అయితయి ఒక చీర మనకు వంద రూపాయలు పడ్డట్టయినా
ఆ బాగుంటది కాకపోతే బొడ్రాయి పండుగ
ఆ ఇగ పనిచేసేటోళ్లకు తీరుతది దూల
ఆ వచ్చిన చూట్టలకు ఏం కాదు
ఆ చుట్టలు ఏముంది వస్తారు తాగుతారు తింటారు పోతారు
ఆ
మ్ అమ్మో నేను బర్త్డే చేసినప్పుడు చూసినారా నాయనా సుక్కాలు చూసినా నేనైతే కివీ బర్త్డే అప్పుడు
ఆ ఎంత కర్చు చే పెట్టిర్రు రెండు పెట్టిర్ర
ఓ రెండు రెండు రెండు రెండున్నర యాటలకే లక్ష రూపాయలు ఆ
ఇంటీ కాడ ఖర్చు ఎం ఉండదు ఎందుకంటే ఫంక్షన్ హల్ లో చేసిల్లనుకో ఎక్కువుంటది ఖర్చు
ఎం రా మాకు ఇంటికాన్నైనా మాకు కార్చే వచ్చింది యాటలకే లక్ క్షయ్నయ్ మాకు నాలుగు యాటలు
ఆ
ఆ ఇగ అందరు బట్టలకి వాటికి వీటికి డెకరేషన్ అని ఫోటోలాని వీడియోలాని ఆ ఇంకా అంత ఎక్కువ చెప్పనే చెప్పలే మా మా మన సైడ్ అయితే అసలు ఎవ్వరికి చెప్పలే మామయ్య
ఆ
ఎంత అని ఎంతో మందిని చెపుదాము అని ఎక్స్పెక్ట్ చేసిన కాని ఎవరికి చెప్
అట్లా చెప్తే ఇదిగ మూడున్నర నాలుగు అయితాయి అట్లా చెప్తె
ఆ అందరు ఆలోలనే పిలుసుకొని చేసుకురు ఇగా ఏమన్నా అంటే ఇక బేపియ పెట్టిన నాని లోళని మీ అమ్మమ్మ వోళ్ళని బేబఅక్క అకోలనే బేబి అక్కొల అమ్మోలకి అంతే ఇంతవరకే చెప్పినం ఇగా ఎవ్వరికీ చెప్పలే ఇగా
ఆ
ఆ ఎక్స్ ఎగ్జామ్ న్సోలకి అంతే ఎవ్వరికి చెప్పలే
పాసాగాలకి పెట్టుకొని అందరికి చెప్పాలి సరే
ఆ ఏ ఇప్పుడు ఇప్పుడు అంత లేదు లేదు లే వస్తేవి చేస్తే కూడా బొడ్రాయికి అమ్మమ్మళ్ళ ఇంటికే ట్ ఇగా మాట్లాడు ఆ అత్త ఇంట్లో ఉన్నాను అనుకో కతమె ఇక నాకు పనే సరిపోతుంది ఇగా
ఆరు అయిన చాలా మంది ఉన్నారు గా మరి అట్లా చూసుకున్నా కూడా మీరు
ఆ అక్కడ చూసినా ఆడ అట్లనే ఉంటారు కానీ అంత క్లోజ్ కాదు
ఇంకా మరి
ఇడ నాకు అమ్మగారు ఇల్లు కాదు నన్ను పిలుసుకుంటారుగా
ఆ
అమ్మగారు ఇల్లా అంటారు గార అట్లనే పిలుసుకుంటారు ఇక
అ అట్లా ఉండి మరి పని మాట్ల పోతావు మీరు చేయకుండా
ఆ అట్లాటా అమ్మ అమ్మామ్మా బియ్యం పోస్తదిగా అందుకే నేను అటు పోతా
ఆహా
ఆ బియ్యం పోస్తా అంటాది తీసుకోచుకుంటది వామ్మో గటా చేస్తారు అనేగా రా పక్కపక్క ఇల్లు లేగా
ఆ
ఆనేమో పెద్ద కొడలు చేసుకుంటది ఇన్నేమో నేను చేస్తా
ఆ ఆడంటే చుట్టాలు మస్తు ఉన్నారు ఆలు చేస్తారు మీ అమ్మమ్మ కాడ ఎవ్వరూండారూ
ఆ మా అమ్మమ్మ కాడ మా అమ్మమ్మకి చేసే చేసేటోళ్లు ఎవరు ఉన్నారు ఈగ నేనేగ
తినేటోళ్లు మీరే
ఆ ఇగా మాలున్ ఇటు నేను ఉంటా ఇక్కడ నే చేసుంట అటు ఆళ్ళు చేసుకుంటారు కాకపోతే పక్కపక్క నేయి కాబట్టి ఆ
ఆ ఆడుంటరు ఈడుంటరు
ఆ ఎంత సెప్ సేపు పాపం చిన్నోడు పది నిమిషాలు ఈడ ఉండొచ్చు ఇన్నో పది నిమిషాలు ఉండొచ్చు
ఆ
కాకపోతే పోబుద్ధి కాది గా మా అత్తొలి ఇంటికి
ఆ
మోకాలు అందరు మార్చుకుంటారు నాయన
ఆ మీరు పోతరా
మీ మీ పోతే కాదు ఇడా ఫంక్షన్ అయితే అందరూ తాగుబోతులే ఇక
ఆ మీ అత్త సైడోళ్ళ
ఆ అమ్మ అందరు తాగుతారు తారువాత ఎక్కడెక్కడ జోన్లో వెళ్తాయి
దావత్ అంటనే అట్లుంటాది
ఎక్కడెక్కడో జోళ వెళ్తాయి మాటలు వస్త అయితాయి గొడవల్ అయితయీ తనులు తింటారు ఒక్కోక్క ది కొవంతలో దంటారు పో దద స మప్పుడు కా వాళ ఇట్లానే పని చేసుకొని అవుతుంది
మా అమమ్మ కూడా అదే బాధ మమ్మలందరినీ విలావాలని ఉంటది మా పేదానాన్ననోళ్ల బాబాయోళ్ళని అల తమ్ములందరినీ పిలి పిలిదామంటే అడికి పలిసినక్కా ఈళ్ళు తాగి లొల్లిళ్లు పెడతారేమో ఎంజేస్తారో అని భయమైతది
ఆ అవును అత్తమ్మకి ని ఎన్ని మన్సర ఆహా మాట్లాడుతద మంచిగ
మంచిగా మాట్లాతాది నెక్స్ట్ మంత్ ఏ నైను